ఏంకా తిన్నారా
ఆ తిన్నా నువ్వు
అప్పుడు నుంచి ట్రై చేస్తుంది ఇప్పుడు వచ్చింది ఇంకా కాలు
అవునా
ఆ ఏ నెట్వర్క్ ప్రాబ్లమా నీకు
ఆ
ఓకే ఏం చేయాలక్క చాక్లెట్లు కొనుక్కొని తింటా ఉన్నా
మీరే కొనుక్కున్నారా
ఆ అం ఎవరు కొనిస్తరు మేమే కొడుక్కొని మేమే తింటన్నాం షాప్ లో సేల్ కాలేద
ఫ్రీగా ఇలేదా
ఫ్రీగా ఎవర్ నువ్ ఇస్తావా
నాకేం లేదు నీకే వితేర
ఏ మిస్ అయింది ఈడున్నాయ్ ఇట్ట తీసుకోడమే
అ గేమైతే
ఇలా ఏం లేవు కదా చాక్లెట్లు కూడా
ఉంటయి మి మిల్కే బార్లు ఉన్నాయి అంటే
ఆహ మిల్కి బార్లున్నయా
హు
ఉంటే సర ఒకటి తీసుకొని తినేసడి నాయక్క నువ్వు
ఉ
ఊరు కిట్కట్ ఇద్దరు మంచు తీసుకొని పాగా తింటా ఉన్నారు వాళ్ళిద్దరు మంచ్ తీసుకున్నారు నేన్ కిట్కాట్ తీస్కు
ఏమన్నారు సారా
ఏవన్నారక్కా అడిచారు ఎట్లా ఉండేది హుషారుగా ఉండాలి భయపడాలి ఆ పిల్లలు మిమ్మల్ని చూస్ స్తే పక్కనోళ్ళు ఇందాగ్ కూర్చోన్నారు కింద కూర్చోడిన్ మీర్ నా రెస్పెక్ట్ ని తగ్గియాలనీ కింద కూర్చోగూడదు అని చెప్ప అడి
మ్
సరే సార అన్న నాయక్కని రంజిత అక్కనే ఏస్ న్నాడు నువ్వే కదా అలా చెప్పాలా నువ్వే ఎట్లా ఉంటే ఇట్లా ఆపర్ అనేది అన్నారు అప్పటికప్పుడు అందరం వ్యాప్రా వసుకున్నా ఇక్క వేసుకోలే ఏదడిగన సార్కి చెప్పాన్ సార్ నేను ఐ టోల్డ్ రడి సార్ స ర నిల్లి అనేే సార్గాద నూ సార్ ను విన్ననప్పుడు నువ్వు చేసుకోవాలి ఏ సార్ ఏం చేస్తాను బాబా ఆయన మెతక నాడు
అనా ఆ మేడంన
మేడంనే అన్నాడు నువ్వే చేసుకోవాలా ఏదన్నా మళ్ళీ డబ్బులు ఇప్పించుకోలా మీదీది షాప్ మీ బాధ్యత అనట్టు ఉన్నాలా మీరు వరకు మీరు నేర్చుకోవాల్సింది మేం గాదు మాకేం అంతా అయిపోయింది ఇప్పుడు మీరు కదా సంపాదించే స్టేజ్ ఇది మీకి నీకే ఇంపార్టెంట్ వర్క్ హార్డ్గా చేయాలా
మ్
ఏవూ
అ
ఈడిద్దరు శరాపురం నిదురపోతా ఉండ్రు
వచ్చాడు ఓచ్చీ ఆ మూలలో ఉన్నాయి అన్నీ ఎల్ఫీసి పాడేసి అంచే సరిగే న చున్నేసి తుడిచేసున్నా
నువ్ తడిచిన అకా
అయి ఇది కాల్తొ తడిచాలె
హల్తొ తుడిచిందంట క్లీన్ సార్రాలె
వచ్చాడు మళ్ళా అన్ని మూలో ఉన్నాయి చూడు పెట్టెలు చీపుర్ద
మ్
అన్ని తీసి బయట ఘపిచ్చాడు షిమ్ కిమ్మిచ్చాడు మ్ ఇగ అన్నీసిమని పోయినాడు నిత్యక్క గూడ పోయింది నన్ను ఎయిట్ టు ఫైవ్ రమ్మంటాండు నేనూ ఆ
ఆయన అట్లే చెప్తాడు మాకు గుడా చెప్పినాడు అట్లే
మ్
ఇ రూపాయ తగ్గంది మేడం
కేవద్ద
అ మాకు అట్లా చెప్పినారు కానీ చెప్పాల్సింది వాళ్ళు కదా జయరాం సారు ఆమె సి ఈ ఓ
ఓ ఊ ఏమైతే
అప్పుడే ఏం లేక్క చెప్పాలా ఏం తిన్నారు. ఫుడ్ ఏమి ఇచ్చారా రోజు రోజు ఇడు ఉంటే తింటాన్
హు పవిత్ర అక్క బెండక ఏచినా
మేము అది ఏందో పులుసు రసముకో
ఓహో!
తిన్న
ఆ పాపా పూరి దేచ్చింది. పూరి కూర్మ ఇద్దరం తిన్నాం.
షి మిస్సయిన్నె
ముగ్గురం తిన్నాం.
ముగ్గురు తిన్నారు ముగ్గురు ఎవరు అక్కా?
ఇంగ ఒక ఆమె ఉండే కదా మొన్న వచ్చింది చూడు
మొన్న ఇద్దరు వచ్చినారు ఇద్దట్ల ఎవరు?
వైట్ ఉంది ఆ అమ్మాయి
బక్కగా ఉంది క్లిప్ బెట్టింది పళ్ళకు ఆ పాప హే ఆ పాప ఒకతే ఎల్లింద మీరు వెళ్ళ లోపు నా
ఆ అ
ఓపెనింగ్ చేస్తున్నారా? షాపు
ఉమ్
ఆ ఇగ వాటర్ బాటిల్ తెప్పించిన రక్కో
మాగేం తెప్పియలే గమ్మునా పోయినం మేము తేచుకున్నాం.
వాళ్ళు కొనగచ్చుకున్నరంట పాపం వాటర్ బాటిళ్ళు తిన్నానికి లా ముక్కుతుడుసు
ఆ ఆడ్ తెచ్చ అప్పుడు ఈడు గూడ తెప్పియల్ కదా!
ఆ మళ్ళా మాకని చెప్పినాడు. మళ్ళీ అమ్మండి అవి ఇంటర్ చేసుకోని అన్నాడు.
ఆ వాటర్ బాటిళ్లు కొని అమ్మల్ల
ఉమ్ మీరు వాడుకొని తాయికి మీరు వాడుకొని మళ్ళీ మిగతా వన్నీ అమ్మండి అన్నాడు.
ఈ ఇక్కడ ఉండేది ఎప్పుడు ఇగ రెండు వారాలి అందుకని నేను బోయి తెచ్చకున్న
ఆ అవి డబ్బులు ఒ ఇక్కవయ్యరు పెట్టరు మీకు టీ ఎసినార్క అప్పుడుది.
పదివేల నాగి నాకి పక్క
నీకు బొక్క అందుకే మీరు తెచ్చుకోకూడదు. పాపం నాయందరిసరికి ఎన్ని సార్లు బొక్క పేడతా అంటున్నాడు.
అడు పిచ్చోడు కాబట్టి తెస్తడు.
ఏ
ఏ ఇంట
ఏంలక్క
తీటీ త ఆగాాల పోయిది ననగ్రం పైసల మార్నింగ్ కూడా కావాల సరి్గా ఇంచస్లోఓదు అగా
మా న ఎవర ఇచ్చినార
ఆడ కాదు ఇంట్లో ఉ తాగలో
ఆ మీ పక్కనే కదా షాప్ పక్కనే కదా
అక్కడ అతేా మీ డబ్లు అను ఎప్పు ఉండంతా
టీ ఎంతక్క పది రూపాయలు ఉంటాది తాయిరా
మాకమ రెం రెండటి ముప్పై
రెం టీ ముప్పయ
అందుకు కదా మొన్నారే ఏమైంది
నువ్వే తలనొస్తాందట వాళ్ళ నువ్వే ఎస్తావన్నీ
కాదు అక్కడ అక్క గళ్ళు
లేదు ఆ ఇక్క ఇండి ఇంక రాదు ఇక్క జన్మకి
ఆ అంతేదే తీసుకోని సార్ చేత
ఆ నేను చెప్పినను అయిన చూస్తానే ఉంటారుని చెప్పి చడు చెల్యళ దొంగమ
అవునా
అద ఏదో క్క చూడనట్టు
అ
మిగతా విషయాలన్నిటికీ ఏం ఆన్సర్ ఎప్పుడున్నా గమ్ముగా ఉంది సార్ ఆ మాట అన్నగానే నేను చెప్పినా కూడా ఈనర్ సార్ చూస్తానే అంటారు అని అయి
ఆ అతు ఫే తెరదుసలో
ఆ ఆయన పెద్ద హడావిడి చేసినట్టు ర చె వాష్రూమ్ ఇడ పర్మిషన్ అడుగుతాన అన్నాడు ముూసలాయి పల్ల్యాడని మళ్ళ వెళ్ళి గమ్ముగ అయిపోయినడు
వాళ్ళు అన్నీ చేయమంటారు ఆడ చేయాల్సిిన మాత్రం లేద
ఉ రాసుకుంటన్నాడు పద్దసం ఆ డైరీ డైరీలో రాయి ఏం కావాలో డైరీలో రాయి
రాయి ఇప్పుడే చేస్తా మ
ఇ
నా పోవ పోచ్చాన్నాయి మాటలాడ స
క మ్ అ కొ మ
ఏ ఏ అసలే ఏం చేయన్నంటెట్లోండల
అయిక చైర్మన్ అని వచ్చారడి చైర్మన్ అంటే ఎట్లుండాల తంగలోడు అవవున్నాడుస్తడు ఫస్ట్
హో ఏదో ఇంత విచిత్రమయిైన వాళ్ళు అందరం చూస్తాను
హ హ వానపడతదా మీకు
అసల వాన పడల ఎంండ కాస్తుంది
అ ఇటు చల్లటి గాలి వస్తాంది. అక్క
అవున
మా చలి పెడతాంది ఈడ
ఆ యమ్మి ఇంక రాదు పో పోయింది ఇక రాదు సాయంత్రం దాక మీరు మీ ఒనరు
మీ వాల్ రైమింగ్ రాదు పోయిందంట పోయిందెక్కో ఉమ్ అది తిని ఆరాంగ వస్తుంది ఏమనంటే ఆ రాంమ్గ కూర్చోండి రా అంటుని
కుర్చోక ఎగరాాలంటా సి
ఉమ్ ఏంకా
తినేది మాత్రం తెలుసు ఆ పిల్లకి ఇంకేం తెలిదు
ఐక ఏం చేస్తుంది. నీ పక్కన యి కా
ఒల్ నిద్ర పోోతాండ్రు
నువ్వు ఆరాంగ పోన్ చూసుకో
చూసుకున్న వైఫై ఆన్ చేసుకో చూస్తా ఉండ ఇంటికి పోతేా మళ్ళా ఈ టైం కూడ దిక్కదు
సరే లెక్క వ్ మళ్ళీ చేస్తా
ఆ
మ్ బాయ్
బాయ్